హలో బావున్నారా అండి
ఆ బావున్నా మీరు బావున్నారా?
ఆ బావున్నాం
ఏం చేస్తున్నారు?
ఏం లేదు కానీ గానె ఉన్నాం ఆ తిన్నా మీరు
ఇంతకు ముందే తిన్నాం ఇట్లా గూర్చున్నాం ఇంకా ఏంటి విషయాలు
ఆ
ఇంకా ఏంటి విషయాలు మీ దగ్గర అంటు
ఏం లేదు మీరే ఎప్పాలె
ఏం లేదు మేము ఇప్పుడే మార్కెట్ వెళ్దాం అనుకుంటున్నా ఈ రోజు సంత ఉంటది అయితే అవును కొత్త కొత్తవి రక రకాలవి వస్తయ్ గదా బొమ్మలు అవి ఇవి మళ్ళీ ఫ్రెషు గా కూరగాయలు వస్ త్తయొ ఉ మీ దగ్గర ఎప్పుడు ఉంటది సంత
మా దగ్గర మండే
అవునా మా దగ్గర వేరే రోజు వేరే ఊరుళ్ళొ వస్తారు అంటే అన్ని దెస్తారు అన్నట్టు సామాన్లు కొత్త కొత్తవి అన్ని వస్తాయ్ సో ఇగ వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఎండ వస్ ఎండ కొడుతుంది కదా అని ఆగుతున్నాం నా ఆ తిన్నాం ఇంతక ముందే తిని గూర్చున్నాం ఏం దెస్తిరి కూరగాయలు
ఆ మిల్ మేకర్ కర్రీ అండి
అవునా పిల్లలు ఎళ్ళిర్ర స్కూల్ కి
అవును ఎల్ళాం ఎల్లిండ్రు మీర చి మీ పిల్లలు ఎళ్ళిండ్రా
ఆ ఏ ఎల్లిండ్రు ఒక ఆమె టెన్త్ ఒక బాబు నైన్తు నైన్తు ఎళ్లిండు టెన్త్ ఆమె ఈ రోజు ఎగ్జామ్ రాసి ఇంటికొచ్చింది
మంచిగా రాసిందట్టనా తెలుగా ఈరోజు
ఆ అవును తెలుగు బానే రాసిందట ఏమో ఇగ రిజల్ట్ వచ్చే వరకు జొప్ ప్పలేమ్ గదా మీవాళ్ళు చిన్నోళ్ళేనా
ఆ చిన్నోల్లే
హూమ్ ఇంకా ఏం జేస్తన్నారు
ఏం లేదు కాలిగానే ఇగ మద్యానం గదా పని ఏం లేదు తిన్నము కూర్చొని హూమ్ మీరేం జెస్తున్నారు ఆహా ఈ ఎండలకి ఎటెల్తాం
ఆ హోలీ అయిపోయింది గదా ఆడిర్రా మరి
ఆ హోలీనా మేం ఆడలేదు అంత ఇంట్రెస్ట్ పిల్లలు ఆడిండ్రు
ఆ పెద్దవాళ్ళు ఆడారేమో కదొ
ఆహ ఆడలేదు
అవునా ఎక్క మ మా మేమైతే ఇగా ఇట్లా ఆడేటోల్లు ఇట్లా పెద్దమ్మ అన్నట్టు ఇక్కడ ఒక మినీ ఫంక్షన్ హాల్ అని పెట్టుకున్నాం అందరం గలిసి సో అక్కడ ఇగ వెళ్ళి ఆడతాం అన్నట్టు మార్నింగే వెళ్తాం ఆఫ్టర్నూన్ వన్ టూ వరకు కంప్లీట్ చేసేసి ఇంటికి వచ్చేస్తాం అన్నట్టు అక్కడే ఆడతామన్న ఆ మీరు
మోన్లీ వాడలనే ఆర్థం
అవునా
ఆ
ఇంకా ఆ తిన్నాం మొన్న ఉమెన్స్ డే జరిగింది సెలబ్రేట్ చేసుకున్నార మరి
ఆహా చేసుకోలేదు మీరు తీసుకున్నారా
ఆ అవును ఇక్కడ మినీ ఫంక్షన్ హాల్ అనే డెకరేట్ చేసినాం అందరం మనీ కలెక్ట్ చే ఇష్టం అన్నట్టు వాడలాా మనే కలెక్ చేసి చే సల ఆ అంటే ఇక డెకరేట్ చేసాం ఫస్ట్ వాళ్ళందరు వచ్చి డెకరేట్ చేసి ఇక కొంచెం దుబ్బా దుబ్బ బాగుండే అయితే ఊడ్చీరు కొంతమంది కలిసి ఊడ్చీరు కొంతమందిగా బోరు పట్టేసాం అ మంచిగా రంగులే వసినాం వెల్కమ్ అని రాసినాం హ్యాపీ ఉమెన్స్ డే అని అవన్నీగా రాశాం అప్పటికే ఇక మాకు వన్ అయింది ఆ మేము ఎట్లా అంటే అవునవును ఫోర్ డేస్ గ్యాప్స్ వచ్చినాయిది
ఆ కానీ అట్లా గ్యాప్స్ వస్తే ఇంట్రెస్ట్ ఉంటది రాా ఇలా
అసలు వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్ధం కాదు ఇప్పటికే టెన్షన్ అవుతుందంట మమ్ మీ నాకు టెన్షన్ అవుతుంది నేను బానే రాసిన ఎగ్జామ్ అంటుంది అని
అవునా
అవును
ఆహ మళ్ళీ ఇంగ్లీష్ ఏమయ్యా చదువుకోవాలి
హిన్ని కూడా ఉంది వాళ్ళకి ఆ హిడి
ఆ హిందీ
ఎయిటీన్త్ కు ఉంది హిందీ అంటే ఫోర్ డేజ్ గ్యాప్ వస్తున్నాయి మధ్యలో హ ఏకా అ ఏం లేదు ఒట్టిగానే కూర్చోను ఆ ఇకచ్చ మేము ఉమెన్స్ డె కరట్ చేసాం అని చెప్పినారా
అవును
ఆ ఇగా ఆ అదంతా ముగ్గు తెసినాం వెల్కమ్ అదంతా రాసిన తర్వాత ఇక డెకరేషన్ అనేది అయిపోయింది ఒక యాంకర్ ని తీసుకొచ్చినాం అంటే ఇక యాంకరింగ్ ఉండాలి కదా చీఫ్ గెస్ట్లలను వెలిచినం చీఫ్ గేట్ చీఫ్ గెస్ట్ వెలిచినాం చీఫ్ గేట్ గెస్ట్ వెలిచిన తర్వాత పటిగా అందరూ ఏమన్నారంటే వచ్చిన వాళ్ళకి కూర్చొని ఉంటారు కదా వాటర్ బాటిల్స్ ఇంకా సమోసాస్ ఇద్దామంటే ఇంకా కొన్ని మనీ కనెక్ట్ అయసి ఇంకా కొన్ని మనీ కలెక్ట్ చేేసి ఆ
ఎప్పుడు వెళ్తారు అంగడికి
ఆ మేము ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాము ఎందుకంటే బాగా ఎండ గ ఉంది కదా
అవునవును
మళ్ళీ అన్ని షాప్స్ వస్తాయి ఈవినింగే వస్తాయి అన్ని షాప్స్
ఆహ అన్నీ దొరుకతాయి ఏమో ఈరోజు కనుకోకుండా
అవునవును ఆ మళ్ళ ఇరో తక్కువకోతే అన్నీ దొరుకుతాయి సో అందుకే ఈ రోజు వెళ్దాం అనుకుంటున్నా ఆ ఎవెరీ మండే ఉంటఏమ్మా కద
అ మళ్ళీ మండే ఉంటది
ఆ తిన్నారా మరి
ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ మీ సైడ్ ఏం ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేయరా
చేస్తారు కాని ఈసారి ఎందుకో మార్నింగ్ ఇంతస్తూ పియలేదు ఇంతలు బాగున్నాయి కదా అట్లా
ఆ నయం మా మేము చూపిస్తాం అంటే ఇటు అందరుూ యనీక్ టిగా ఉంటారు అయితే ఇ ఇంట్రెస్ట్ చూపిస్తారు
ఆహా
అంద
హలో ఆ చెప్పండి చెప్పండి
ఆ అదే సంతకెప్పుడు ఏమే అ సామాన్ తెచ్చుకుంటదేమో కదా సరిపోయేది హ్మ్మ్
కూరగాయలు అవన్నీ తీసుకొచ్చుకుంటాం
ఆహా
ఆ
ఏంచేస్తున్నారు ఆ మేమి ఇంకా అంతగ సరి పోయా అంటే మళ్ళీ వారానికి సరిపోయా అంటే సామాను తెచ్చుకుంటాం
మళ్ళా మళ్ళా ఎవరు పోతారని కూడా తీసుకొచ్చుకుంటాం
హ్మ్మ్ అవును ఏం చేస్తున్నారు
ఇక్కడ గుడికి వెళ్దామని వస్తున్నాం
పక్ సెంటర్ దగ్నే వాడ దూ నంబడ
దూరమే ఉంటది ఆటోలో రావాలి ఆటోలో వెళ్ళాలి టెన్ రూపీస్ బస్ స్టాన్ నుంచి
బస్ స్టాండ్ అంత నడుచుకు
ఆ బస్ స్టాండ్ దగ్గర ఉంటది మాకు
ఆ హ్మ్
అందుకు బస్ స్టాండ్రికి నడుచుకునివేళ్తా
వొచ్చింది అమ్మ ఎగ్జామ్ రాసి
ఆ వచ్చింది వచ్చింది
ఊహ్మ్మ్ చిన్నద మలా చేసిందా తన్ చేసిందా
లేదు ఇంకా చేయలేదు ఇప్పుడు చేస్తుంది
ఆహా మంచిగా రాసినావ ఎక్సమ్ ఎట్లొచ్చిందంట పేపర్ గు
బానే రాజ
ఆ
మీరు ప్రోగ్రామ్ సెలబ్రేట్ అయి చెయ్యారా
ఆ
ప్రోగ్రామ్స్ అవ ఏం సెలబ్రేట్ చెయరా ఏవ అనుభవ మంచి
అంటే చేసినాం గానీ ఇయ్యద చెయ్యలేదు
అవునా
మ్మ్మ్మ్ తన్న ఏం కుదిసా
మేము పప్పు చకుడు కదండి ఆ
మేము మిల్క్ మేకర్ వేసాం తిన్నాం ఇక మళ్ళీ మండే నుంచి చె ఆఫ్ టైమ్ స్కూల్స్గాద పిలకి
హలో
హలో
మీరన్న వసరి
మిలిమక కళ చేసామండి హలో సరే